హలో
హలో
ఆ అక్క
తింటున్నావా రా తినుకుంటూ మాట్లాడుతున్నావా
తిరుగుతూ మాట్లాడుతున్నా ఆ ఇందాక ఇక్కడ ఒకటి మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందక్క గువావ చెట్టు జామకాయ చెట్టు
ఆ ఆ
ఆ చెట్టుకు జామకాయ్ కనిపించింది అది నేను ఇక్కడే ఉండి మాట్లాడుతాన కనిపిస్తే తెంపినా
ఆహా
అది తింటూ మాట్లాడిన నిందాకా
అయితే నేను ఏం చేసినా కదా తిన్న అన్నం కాదూ అంటే ఇప్పుడు నువ్వు వెన్నక్కారు అది మామూలుగా కాదు ఆ రో ట్టేనా చపాతిన్నా అన్నావు కదా అది తింటున్నావు కావచ్చులే అనుకున్నా
లేదు లేదు తిన్నా మీరు తినేటప్పుడే తిన్నా నేను కూడా అప్పుడే మెసేజ్ చేసినా మీకు
ఆ ఆ అవును అదే
అదే మళ్ళీ మీరు ఎప్పుడు ఖాళీ ఉంటారు అనేసి మెసేజ్ చేసా
ఇప్పుడు నేను మధ్యలో ఖాళీగానే ఉంటలే మళ్ళీ మా అందులోటి మాకు ఇంట్లో కొంచెం ఇల్లు పనే వరకు తీయడానికి వచ్చారు ఇక ఈరోజు రాలే వాళ్ళకి ఈరోజు ఫస్ట్ తారీఖట అది
మ్
ఏ వాళ్ళకి లీవ్ ఉంటదట వాళ్ళకి రాలేదు ఈ రోజు కొంచెం కాలిీ అయినా వాళ్ళు మా వాళ్ళతో కూడా చేసే పని ఏం లేదులేగాని వాళ్ళకు ఒకసారి రెండుసార్లు టీ పెట్ేయాలి అంతే ఇగ
మ్ మాట్లాడుకుంటా కూడా పెట్టియ్యొచ్చు టి అయితే
ఆ ఎలాగో వాళ్ళు ఎట్లయినా మాట్లానే మాట్లాడారు కదా ఇగ అట్లా ఇగ ఈ రోజేమో ఇగ రాలే వాళ్ళు ఇగ కాలీగానే ఉన్నాం అంటే ఇల్లు కట్టేసినాం లేగా నీ అంటే లోపల ప్లాస్టింగ్ ఇంకా వేస్తారుగా అట్లా కొంచెం వర్షలు పడే టైంకి ఆ ఏంటిదిరా
ఎన్ని ఫ్లోర్ లక్క
ఆ ఫ్లోర్సా రూమ్స్ ఎరా ఫ్లోర్స్ ఏం కాదు మ్ అంటే అంటే ఫైవ్ రూమ్స్ అన్నమాట
మ్ రెండా
ఆ
రేడ్ క
హలో ఏ మాకే మేము ఉండడానికి
మ్ హు ఓకే ఓకే
మేము ఉండడానికి ఇగ రెంట్ కిచ్చే అంత ఏం లేదు
మ్
ఇగ అదే అప్పుడు అంటే ఒక రెండు మూడు సంవత్సరాల కింద కట్టినాం లేదని దాన్ని ఇట్లా వర్క్ చేపిస్తా అంటే ఇట్లా ప్లాస్టిక్ ఇనుక చేపిస్ ారు కదా అట్లా ప్లాస్ ంగ్ వైరింగ్ అని అట్లా వాటి కోసం ఇగ చెస్
ఇల వర్క్స్ మిలిపోయినై ఏమో
మ్ ఇయ్యే పెద్ద ఖర్చుతో కూడినయి చిన్న చిన్న వర్క్స్ గాని ఇగ అట్లా ఇంగ ఇదే పని సరిపోతాంది మళ్ళీ అందులో ఇందులోనే వర్షం ఒకసారి వర్షం వస్తుంది వర్షం వచ్ సేపు అగుతళ్ళు
న్నయి ఊర్లో
ఏ ఎందుకు ఇడవత్తనే ఉన్నది
అసలు వర్షమే లేదు తెలుసా మా ఊర్లో
అంటే ఏనుకకు పడ్ ఇక్కడ పడతానై గాని వెనకకు పడ్డాయి ఇంత ముందు లెక్క తొందరగా ఏం పల్లే
అసలు వర్షమే పడట్లే
మ్ ఏమొ మ్మా అసలు ఒక వర్షం కుడా రాలె మీ ఊళ్ళ
మ్ హు అ ఆ ఫిఫ్టీన్ డేస్ కోసారి ఇట్లా వస్తది ఇలా వె
మాకు నిన్న కాదు నిన్న కాక మొన్న కూడా బానే వరద వచ్చి అంత వచ్చి వర్షం మళ్ళ పొద్దున కూడా ఈ రోజు
పంత చా ఇట్లా వస్తే త్ర ఛాన్సెస్ వచ్చినట్టు వస్తది మోడో ఫుల్ అయ్యది మేడ్ ఫుల్ లే గాలి ఫుల్ వస్తది
ఆ ఇప్పుడు ఇంత ముందుకు కూడా ఇక్కడ కూడా అట్లనేయిందిలే గాని ఇగ ఈ మధ్యలో కొంచెం వస్తాన్నయి ఎంతయినా కూడా ఇడ మంచిగానే వచ్చిందిలేగాని ఎంతైనా కూడా ఇంత ముందు లెక్క ఇంకా రావట్లేవులే బాగా వచ్చేది ఈ టైమ్ లో వర్షాలు కదా
ఫుళ్లు ఉన్నాయి మళ్ళ వర్షాలు
ఆహా ఎక్కు మరి హైదరాబాద్ అంటే మరి ఆ కాదురా మరి మనకి ఇక్కడోచ్చ ఇట్లా ఊర్లలోనే చెట్లు ఇంకా బాగుంటాయి అక్కడ సిటీలలోనే ఎం ఉండవు ఎందుకు మల్ల అక్కడనే వర్షాలు ఎక్
ఏమో ఆళ్ళకి ఇబ్బంది పాపం జాబర్లకి అది పడే పడే ప్లేస్ లో పడతాన్నా కొద్దిగా ఉపయోగాలు పడతాయి
అవును అదే అంటన్న నేను అక్కడ పడితే ఏముంటాయి అయినా చెట్లు ఎక్కువ ఉన్నా ఆ
వాళ్ళకైనా ప్రాబ్లం అయితది అది ఏదో ఇయనే పడ్డాయి అనుకో బాగుంటది వీళ్ళకి అసలు బెనిఫిట్స్ అన్ని వోస్తాయి
మారీ
మా ఊళ్ళ సీట్స్ పెట్టినా వాళ్ళందరు మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టి
మరి అంతే ఉన్నది ఆ అట్లా ఉండే ఎండలకి పోయినయి అన్నమాట ఇగా అదే ఈడ ఈడ కూడా అట్లే ఉంది గాని అంటే మేము ఈడ పెట్టే వాళ్ళు కూడా పెట్టిర్రు లే గాని అట్లానే అంటే మేము ఇట్లా నారు పోస్తాంగా వరి నారు అది మొలకలు అలీకినంక అవే అలికినం ఇగా మూడు నాలుగు రోజులు అయితంది అవి అలికిన నాడే పెద్ద వర్షం వచ్చింది మాకు
ఒక టూ టైమ్స్ వస్తే ఏం కాదంట
కొంచెం పెద్దగాయితే ఇంగా మనం మనాయి దాన్ని వేసి నాడే వర్షం వచ్చిందినుకో దాని మీద అంతా మట్టి వాడి సరిగ్గా మోలువంట
ఉ
ఇగా మళ్ళీ వాటర్ మొత్తం దని నిండా ఉన్న వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఓచ్చిండు ఇగా తర్వాతకి మళ్ళీ ఇగా రెండో రోజు కూడా మళ్ళా కొద్దిగా వచ్చింది. మళ్ళా మొన్న కూడా వచ్చింది. నిన్న నిన్న ఇగా ఈ రోజె రాంది
ఉ
ఈ రోజు పొద్దున చిన్నకులు వాడిపోయినాయి
అయితే ఏం కాదు కదా
ఆ
ఇంకేం కాదుగా అక్క
ఆ ఎం గదు ఇగా
ఉ
కొంచెం పెద్ద పెరిగితే ఎన్ని ఎన్నిసార్లు వర్షం వచ్చినా ఏం కావలేదండి ఆ
హు
అదే మీ అంటే మీకు పొలం ఉన్నదా చిలకల ఆహ
ష షాప్ ఉన్నది మాకు ఒకటి అంతే
ఆహ కిరాణమా ఊహు అదే
ఉ
మాకు పొలం ఉంది లే పొలం వేసుకుంటాం మేము అంటే మేము మా సొంతం ది కుంటాం మేము వేరే వాళ్ళది కూడ కవులుకి తీసుకుంటాం అనమాట
ఊహు
ఇగ వ్ ఇవి అన్నీ వేసుకుంటాం ఇక
మాదిొ ఒక వన్ ఎక్కర్ ఏవో ఉన్నది వేరే వాళ్ళకి ఇస్తం మా పక్క క్కలు వాళ్ళకి ఇస్తాం వాళ్లె వసుకుంటారు ఇక
ఆహా ఇక మీకు షాప్ ఉంది ఆ షాప్ చూసుకో కంటూ ఉంటది అన్మాట ఆహా
చిన్నప్పటి నుంచి ఎవ్వరికి అలవాట్లేదులే అది ఉండాలి అనేసి అలానే ఉ అది పక్క వాళ్ళకి ఇస్తారా వేసుకుంటారు ఇగ వాళ్లె
ఇగ అది అయినా మనకి తినడానికి అయినా బనికొస్తాయి. కదా తిండి మమనా వస్తాయి అట్ పొలంలో అయిత తే వడ్లు వేస్తారు కదా ఇగ అయినా అలవాటు ఉండడానికి ఏముండదిరా అన్ని మిషన్ తొనే మనుషులు అంటే ఒక నాటేయడమే మనుషులు
ఏం తెల్వదా అక్క ఇల్లకి అసలు ఫార్మింగ్ గురించి అది ఎప్పుడు అలవాటు లేదు కదా అది రీసెంట్ గా ఏదో ఉం డాలిలే ఇగ మనకి లేకపోతే ఎట్ట అనేసి ఒకట ఏం ఉన్నాడు అంతే వన్ ఏకర్ అట్లా
ఉహు ఇక అదేలే అంటే మీ సైడ్ రేట్లు బానే ఉంటాయ భూములకి
ఆ థర్టీన్ లాక్స్ టు సిక్స్టీన్ లా్క్స్ ఉంటాయి అక్క వన్ ఏకర్ కి
అహ్
వాటర్ని బట్ టీ ఇగా బోరింగ్ ఉంటది కదా బోరింగ్ ని బట్టి టు బోరింగ్ ఉంటే ఒక సిక్స్ టీన్ సెవెంటీన్ దాక పోతు ది
అంటే తక్కువనే పదిహేడు పదహారు అంటే
అంతే బోర్ లేకపోతే ట్వెల్వ్ థర్టీనే
అ మస్తు తక్కువ ఉంది మా దగ్గర అట్లా కాదు తెల్సా వామ్మో మా దగ్గర ఒక్క గుంటకి అంటే మాది ఎంత అంటే ఫోర్ లాక్స్ ఉన్నది
పల్లెటూర్గ అక్క
ఊహు అంటే ఫోర్ ల్యాక్స్ అట్లా ఉంటది మాకు
హైవే రూట్ కాదు ఇది పల్లెటూరు ఏదో భూమిల కోసం వేసుకుంటరు అంతే
ఊహు ఇక అదేలే ఊరిలను బట్టి ఉంటది మాది కూడా పల్లెటూరే మరి కాకుంటే అంటికి మినువన్ టో సిటీ దగ్గర ఉంటది కాబట్టికి అదేలే మాకంటే సిటీకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అంతే ఉంటది మాది విలేజ్ అందులో కలిసినట్టే ఉంటది అనుకో ఇగ
టొంటీ టు తర్టీ
ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఏంది అసలు ఎట్లా ఇట్లా కళ్ళు మూసుకొని తెరుసుకొని వెళ్లాక పో
ఉమ్ మొత్తం టౌన్లే ఒక టెన్ విలేజెస్ ఇట్లా టౌన్సే ఉన్నాయి ఇటు
ఆహా ఇంకా అదిలే అందుకనే కొంచెం నువ్వు అన్నట్టే రేట్లు తక్కువనే ఉన్నాయి అయితే
ఉమ్
ఊహూ ఇంకా అక్క
ఏమున్నదిరా ఏం లేదు ఇగ ఖాళీ బైటు పొయిర్రు మమ్మీ వాళ్ళు హాస్పెటల్ పొయ్యిర్రు అంతే హాస్పెటల్ పొయ్యిర్రా మమ్మీ వాళ్ళు
ఉమ్ అవునక్క
ఓహో అంటే నువ్వు ఒక్కదానినే ఉన్నావా
అవునక్క
ఊహూ
ఒకదానే ఉన్నా అందుకే కాల్ చేసినా
అంటే మామూలుగా తమ్ముడు చెల్లె అక్క
ఇవరు లేరు అక్క నాకు నేను సింగిలే
ఆహా అంటే గారభం ఎక్కువనే ఉంటది అయితే
అ అంతేం లేదులే అక్క ఉండేటివాంటి ఉంటది ఉండే వాటికి ఉంటది స్టడీస్ విషయంంలో వచ్చే సరికి సి ట్టే ఉంటడు
మరి అదేలే కాకుంటే నువ్వు మంచి జాబ్ చేసేదాక ఇగ ఇగ నీకు ఏ ఇబ్బ లుండదులే నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్ళి చేసుకోవచ్చుగా నువ్
ఆ
మరి అంతే ఎందుకు ఇప్పుడు అసలుకే ఆందో క్కట్లేరు అమ్మాయిలు తెలుసా మంచిగా ఎదురుకట్నం ఇచ్చి చేసుకుంటారు నీకే
అవునా ఏమో ఇగ పాన్ కార్డ్ ఇది పాన్ కార్డ్ ఆ అక్క
ఏం ఉన్నదిరా కిరాణం అంటే అన్నీ అముతారా రా
ఆ అన్నీ ఉంటాయి అక్క ఏ అంటే ఆ కిచెన్ వర్క్స్ అన్నీ ఉంటాయి
అదేలే అంటే మొత్తం పెద్దదే అన్నమాట షాపు
కిచెన్ వర్క్ లు అన్నీ ఉంటాయి ఇగ పెద్దదేం కాదు ఇంకా పల్దేటూర్లో ఇ తుంటాయి అక్క గింతుంటాయి ఇక
టిగ అదేలే కాకుంటే అన్నీ వస్తువులు ఉంటాయి అన్నమా
అవునవును అన్నీ అవైలబుల్ గానే ఉంటాయి.
ఊమ్ ఇగ మీరేమన్నా తెచ్చుకోవాలంటే ఇగ సిటీకి అంటే ఇగ ట్వంటీ కిలో టీ కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చా తెచ్ చెయ్యాలన్నమాటనా?
ఆ డాడీ వెళ్తాడు టూ డేస్ కి ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తాడు. ఎప్పుడయిపోతే అప్పుడు వెళ్లి తీసుకొని వస్తాడు.
ఇగ అదేలే అంటే బానే ఉంటది అన్నమాటనా గిరాకీ మీకు?
యే లేదక్క డైలీ ఒక టూ త్రీ థౌజండ్ అయితది అంతే.
ఊహూ అంటే ఉన్నాయా ఊర్లో షాప్స్ బానే?
ఫుల్లున్నాయి మా ఊరు చిన్నదిలే గాని షాపులు ఒక పది ఉన్నాయి.
ఊహ్ ఇంక అందుకనే అట్లా అంటే మరి అట్ల అయినా గూడా కొన్ని అంటే ఎక్కువ ఉన్న ఉంటే
ఊమ్
ఎక్కువ ఉంటాయి అన్ని అంటే కొంతమంది కొన్ని షాపులలో దొరి కనే ఇట్లా వేరే షాప్ లో దొర్ తాయి గదా ఒకళ్ళ దాంట్లో దొరికిన ఒకళ్ళ దాంట్లో దొరకవు అట్లు ఉంటాయిగా
కే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాదే ఉన్నది ఊర్లో ఇవన్నీ కొత్త కొత్
అదే అదే
ఆ ఓల్డ్ షాప్ మాదే కాబట్టి వస్తారు బానే.
ఊమ్ అదేలే రోజు రెండు మూడు వేలు అంటే మరి ఎక్కువనే.